హలో చెప్పు
బాగున్నా లో మేడం
హలో
హలో
చెప్పు
ఏం చేస్తున్నారు
వంట చేస్తున్నాను
ఏం వంట చేస్తున్నారు మామ్ ఏంటండీ ఈరోజు స్పెషల్ బెండకాయ పులుసా.
ఆ అవును ఈ రోజు డిన్నర్ బెండకాయ పులుసుు.
ఎలా చేయాలండి బెండకాయ పులు
నార్మల్గా బెండకాయలు కోచుకో ఆ అంటే కోయాలి తడి లేకుండా చూసుకోవాలన్నమాట వాటిని కడిగి శుద్ధంగా ఆ తర్వాత నార్మల్ గానే తళిం పెెట్ట వేసేసుకొని బెండకాయలు వేసేసుకొని కొంచెం అల్లం పసుపు కారం వేసేసుకొని చింత పూడిసుకసుకోవాలి ఇష్టం ఉంటే కొంచెం కొంచెం టమాటా గ్రేవీ కూడా చేసుకొని పోసుకోవచ్చు
అవునా మీరు వంటలు బాగా చేస్త స్తరన్నడి మీకు వంటలు బాగాొ చనుగుంటా కదండి
అంతేం లేదండి నార్మల్గాని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను
బిర్యానీ కూడా బాగా చేస్తారనుకుంటే కదండి మీరు
బిర్యానీ రాధన్య అసలు ఇప్పుడువరకు ఎప్పుడు ట్రై చేదు హలో
బిర్యానీ ఇప్పుడు చికెన్ రేట్ చాలా పెరిగింది చికెన్ దొరకట్లేదు కదండి బిర్యానీ ఎలా చేస్తుంటారు నేను బాగా చేయడం వచ్చాంది
అందుకే బిర్యానీ చేయట్లేదండి ఎప్పుడుదు ఫస్ట్ నుంచంచి చికెన్ పందండి కదా
అవునావు మీకు చాలా ఇష్టం అన్న బిర్యానీ ఏ వందలు ఇష్టం మీకు ఎక్కువ
మీ వాచ్చలేదు హలో
మీకు ఏమంటారు ఇస్తామండి ఎప్ప మీకు వంటలు ఏవి ఇష్టమ అండి ఎక్కువ
నాకా
హ ఆ హద
మీకేమండి మీకేమి ఇష్టం
చికెన్ బిర్యానీ
ఆహ్.
చికెన్ బిర్యానీ ఇష్టం. పప్పు ఇష్టం.
బిర్యానియా, ఆవకాయ. ఆవకాయ పప్పా.
ఉమ్
ఎలా చేయాలో వచ్చా అండి మీకు వంట.
నాకు వంటలు అంతగా రావండి. నేను నేరుచుకోలేదు పప్పు అయితే చేయడం వచ్చు.
ఇంట్లో రోజు ఎవరు వండి పెడతారు అండి మీకు.
మా మమ్మీ వండి పెడుతుంది.
ఓహో మీ మమ్మీ వండి పెడతారా.
ఉమ్
మా ఇంట్లో నేనే చేస్త. కాలి వంట.
రేపు శ్రీరామనవమి నవమి.
ఏంటండి.
రేపు శ్రీరామనవమికి ఏం చేస్తున్నానండి స్పెషల్.
ఇంకా ఏమనుకోలేదు గుడికి వెళ్ళాలి.
మీరు బాగా చేసుకుంటారా అండి. మీకు ఏ పండుగ ఎక్కువ ఇష్టం.
ఉమ్.
మీకు పండగలలో ఏది ఎక్కువ ఇష్టం.
నాకా సంక్రాంతి అంటే ఇష్టం.
నేను రోజు చేసుకుంటా తెలుసా.
ఉమ్.
మీరు సంక్రాంతి ఎన్ని రోజులు చేసుకుంటారండి.
త్రీ డేస్.
త్రీ డేస్ చేసుంటారా ఏమేం. ఏమేం ఉంటాయండి సంక్రాంతిలో.
లక్షలు.
మీకు వచ్చాయ లక్షలు.
నాకేవీ రావండి మా మమ్మీ చేసి పెడుతుంటే తిని కూర్చుంటా.
అరిసెలు రౌండ్ గా చేస్తారా మీరు మొత్తం పగిలిపోయినట్లు చేస్తారా.
నేను మంచిగా చేస్తానండి.
అవునా మేము కూడ మూడు రోజులు చేసు. మా సంక్రాంతి, భోగి. సంక్రాంతి, కనుమ, భోగి బాగా చేసుకుంటారా మీరు.
అవునండి.
భోగి రోజు ముగ్గులు వస్తారండి. మీరు సంక్రాంతి రోజు వేస్తారా.
ఏంటి. ముగ్గులా.
ఆహ్
ముగ్గులు మూడు రోజులు వేస్తాం మేము.
రోజులేస్తారా అవి గొబ్బెమ్మలు అలాంటివి పెడతారండి మీరు. ఏమేం పెడతారు గొబ్బెమ్మలు.
ఆవు తో పిడకలు చేసి.
అదే పండ్ళు టమాటా వంకాయలు ఆ అని అదికారం హలో
నా మంచికి చేస్ కి పవ్వు కుంకుమేసి పెద్ద్ద పూలు దాన్ని పెట్టండి దానిమీద.
అవునా బతుకమ్మ కూడా బాగా చేసుకుంటారా అండి మీరు?
ఆ
బతుకమ్మ వినాయక చౌత్ ఇంకేం పండుగలు చేసుకుంటారు మీర్ ఎక్కవ?
ఏంటండి?
మీరు ఇంకా ఏ పడుగలు ఎక్కువ చేసుకుంటారండి?
అదా తెలుగు పండలన్నీ బాగానే చేసుకుంటాం.
మీర్ ఇదేదన్నానా ప్లేస్ ఎలరాండి?
ఉమ్ దసరా, దీపావళి.
మీర్ రీసెంట్ గా ఏమన్నా గుడి వెళ్లారండి గుడికి? తిరుపతి అలా ప్లేసెస్ కి మీకు ఇష్టమేనా వెళదాం?
గుడికి అంటే ఏమి వెళ్లలేదండి రేప్వేల్ ప్లేస్ కి అంటే ఏం వెళ్ళలేదు లేదు శుభ వెల్లము మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది.
మీ లోన్ క ప్లేసెస్ ఏమైనా మీర్ విసిట్ చేశారా మీ కూతురు
అర్ధం కట్లేదు
మీకు ఏ ప్లేస్ అంటే ఇష్టమబ్బ?
గుల్లా
ప్లేస్ ప్లేస్
ప్లేసా ప్లేసెస్ అంటే ఆంధ్రాలో కొన్ని కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాము దాక్షారాముము, అన్నవరము, ఉమ్ వాడపల్లి టెంపుల్.
ఉమ్
వల్రేవు బీచ్ అవన్నీ చూసివచాం
మా
ఉమ్ ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళవా?
బాగున్నాయండి ప్లేసు ఏంటి అక్కడ ఫేమస్ అక్కడ బాగా
చాలా బాగున్నాయండి వాడపల్లి టెంపుల్ చాలా ఫేమస్ కదా.
ఉహు అక్కడ ఏంటండి ఫుడ్ ఎక్కువ విషయం ఏంటి?
ఆ
ఫుడ్ స్పెషల్ ఏంటి అక్కడ?
పూతరేకులు, పిచ్చుగుళ్ళు
పిచ్చుగుళ్ళంటే ఏంటండి
పిచ్చుగుళ్ళంటే కారపుస టైప్ లో చేసేసి అందులో స్వీట్ వేస్తారు అన్నమాట ఒక సెపరేట్ డిష్ అక్కడ ఫేమస్ హెలో మడత కాజ ఆ తాపేష్వరం మడత కాజ గులాబ్ పూలు, పాలకోవ
ఉహు మీల చాలా ఉన్నాయి అయితే అక్కడ చాలా ప్లేస్ టెంపుల్సన్ని బాగున్నాయి టెంప్ చూసాను బాగున్నాయండి
అ అర్ధమవట్ అట్ల దేమంటన
అన్ని బావున్నయండి.
ఛాల బాగుంటాయండి అందరు ఆ టేబుల్సు
అవునా మీకొచ్చా అండి గులాప్పూల్ చేయడం
నాకు రాదు గులాప్పూలు చేయడం
మడతకాజా లాంటివి ఇంకేమైనా ఫ్రీ టైమ్ స్వీట్ ఐటెమ్స్ వచ్చా అండి
ఏం రావండి తిండం తప్పితె
ఇవళె రెస్ట్ గా ఉన్నప్పుడు స్వీట్ ఐటమ్స్ ఎమైన చేస్తా కదండి మేమ
ఏంటండి
స్టోర్స్ ఫ్లోజ్ రోజు ఏమైనా స్వీట్ ఐటమ్స్ చేయాలంటే ఎట్ల చేస్తారండి మరి మీరు
నేను ఎక్కువ ఏం చేయనండి చేస్తే సేమియ ఒక్కటి చేస్తాను
ఎట్జెస్తారండి సేమియా
పాలు కాకబెట్టి సేమియ వేయించి అందులో వేస్తాను ఉడికినాక డ్రై ఫ్రూట్స్ వేసేసి తీసేస్తాను సరిపోతు
ఇంకేమి వేయరా అందులో కొబ్బరి వేస్ ఇంక అందులో డ్రై ఫ్రూట్ చేస్తారు ఏం వేయరా
డ్రై ఫ్రూట్స్ వేస్తాను
సేమ్య ఉప్మా అలాంటివి చేస్తుంటార మీరు కూడా
సేమ్య
ఏ వాడపిల్లి హ వాడపిల్లి బాగుందా అండి టెంపుల్ ఇక్కడ ఏంటి ఇక్కడ టెంపుల్ ఎవరు దేవుడు
రేపు
ఆడ పెల్లిలో దేవుడు ఎండేరు అక్కడ
వెంక్టేశ్వర స్వామి టెంపుల్
అందరు వెళ్ళొచ్చా పర్టికులర్ గ కొంతమందె వెళ్ళాలన
ఎవరైనా వెల్లోచ్చు
దర్శనం ఎలా ఉంటది
దర్శనం చాలా లేట్ అవుతుందండి ఫుల్ గ్లౌడ్ ఉంటుంది టెంపుల్లో టూ తర్వాత మూసేస్తారు మళ్ళీ ఫోర్ త్రీ ఓపెన్ చేస్తారు
ఇక్కడ ఇంకేమైనా ఫేమెస్ ఉంటాయండి చూడ్డానికి ప్లేసులు చుట్టు పక్కల్లో
చుట్టు పక్క క్కలా అంతే దగ్గరలో చెప్పాను కదా తర్మపుూరి ద్రాక్షారామం గోడెండర ఉబి
బీచ్ కలారన్న మాత్ర ఉన్నా ఎన్న
ఉన్నాయి ఉన్నాయి మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళాము
బాగా ఎంజాయ్ చేసారు అయితే
బాగా ఎంజాయ్ చేశాను ఎప్పుడన్నా కుదిరితే మీరు కూడా వెళ్ళండి
మళ్తా మ మత
ఓకే అండి
నన్ ఇడేస్ అండి మీరు బాగానే చాలా రోజులు పట్టిద్దా డిస్టెన్స్ ఎక్కువ అండి
ఫోర్ డేస్ పట్టిందండి
ఫోటేస్ పట్టింద
ఆ
దాక్షారామం అంటే ఎవరండి
శివాలయం
సరే అండి సరే
ఓకే అండి ఉంటున్నాను థ్యాంక్స్